హలో
హాయ్
బిజీ ఉన్నావా ఏందీ ఈ మధ్య కాలేజీ
ఇక్కడ అబ్బ ఇగ పిల్లలు హాలిడేస్ కదా ఇంట్లోనే ఉంటున్నారా అసలు ఫోన్ చేతికే ఇవ్వట్లేదే
ఆ పలేరు
అంటున్నా ఇక కుదరట్లేదు ఇగ వీళ్ళేం పిల్లలుగా అసలు పొద్దునుంచి సాయంత్రతకు వళ్ళగరే ఫోన్ ఉంటుంది
అవువు పిల్లలు ఈ మధ్య ఎక్కువ జంక్ ఫుడ్ అయడానికి ఇష్టపడుతున్నా
అసలు జంక్ ఫుడ్ అంటవి ఏంటి అసలు పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ లాగా మా అత్తయ్య వచ్చింది ఇంటికి సరేలే తనకే గుగ్గిల్లు బాగ తినడం అలవాటట సరేలే అని చెప్పి ఇగ తెలుసుగా అత్తయ్య వాళ్ళు నాయనమ్మోళ్ళు వీళ్ళంతా పిల్లలకి అన్ని జంక్ ఫ్రూడ్స్ పెడుతున్నావు జంక్ ఫుడ్స్ పెడుతున్నా అని ఒకటే గోల చెప్పి సర్లే అని చెప్పి బొబ్బర్లును ఇవి శనగలు ఉంటాయి కదా
ఆ శనగలు చాలా బలం అంటారు
ఇవి నానేసి పెడుతుంటే అస్సలు తినట్లేదే మమ్మీ మాకు ఇ పోద్దు మ్యాగీ తీసిచ్చేయ్ మ్యాగీ చేయ్ అంటుంది మా అత్తయ్య ఒకటే తిడుతుంది పిల్లలకి ఇవే న అలవాటు చేసేది పిల్లలకి హెల్త్కి ఎంత మంచిది ఇవి దానివి నైట్ అంతా నాన్నడం వల్ల కొంచెం మంచిగా హె హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉంటాయి కదబ్బా
ఇప్పుడు మొలకలు కూడా తింటే చాలా హెల్త్కి మంచిది అంట
చాలా మంచిది మార్నింగ్ టిఫిన్ చేయకుండా ఈ మొలకలు ఇట్లాంటివి ట్రై చేయాల డైట్ ఫుడ్ లో ఫుడ్ టైప్ చేస్తాం కదా అట్లాంటి టై లో ఇట్ల దాదాపుగ మనం నైట్ నానబెట్ నే ఈవైనా హెల్త్ కి మంచి అట
అవునవును ఇప్పుడు కర్రీస్ కూడా ఆకూరలు తింటే చాలా మంచిది అబ్బ హెల్త్ కీ
అవును ఇవ ఏ పిల్లలకి అసలు ఎప్పుడు చూసినా ఇప్పుడు కంటి ప్రాబ్లమ్స్ ఇట్లాంటివి వస్తున్నాయి కదా
అవును మనం కర్రీ చేసిన ఏం చేసిన కరివేపాకు తీస్త పక్కన పెట్టేస్తారు కానీ కరివేపాకు తినడం వల్ల కంటికి చాలా మంచిది
అవును కరివేపాకనే కాదబ్బా ఖచ్చితంగా మనం ఫుడ్ లో అట ఎట్లీస్ట్ వ టూ డేస్కి ఒకసారి అయినా మనం లీఫీ వెజిటేబుల్ అనేది ఉంచుకోవాలి అంతెందుకు మా ఇంటి దగ్గర ఆమె జుట్టు బాగా పెరుగుతుంది ఏందా అక్క అని అడుగు అయితే ముళగాకు కారపొడీ ఏమైనా ఐడియా ఉందా
ఆ ఉంది ఉంది ఇప్పుడు ట్రై ట్రై డ్రైగా ఫ్రై చేయాలి కదా
మ్మ్ ములగాకు కారపొడి తింటుందట దానివల్ల మనకు ఖచ్చితంగా జుట్టు పెరుగుద్ది ఇది ఒక్కసారి ట్రై చేసి చూడు నీకు జుట్టు ఉడితే నన్ను అడుగు అంటాంది అప్పటి నుంచి మా పాప జుట్టు అంటే ఇష్ట చ్చాం గదా ఎప్పుడైతే ఆ పిందో మమ్మీ ములకారప్పొడి చేస్ ఇలా కారప్పొడి చేయమని చెప్పి చేపించుకొని మరి రోజు తింటుంది
ఆహహ కానీ పిల్లలు ఎవరేదైనా చేస్తే అదే కావాలని పట్టు పడుతూ ఉంటరు
ఆ నాకు సరి గా హెల్త్ కి మంచిది కదా అని చెప్పేసి నేను కూడా ఇక అత్తయకూడదు కదా దంచింది మంచిగా ఉంది టేస్ట్ కూడా బాగుంది నీవెప్పుడైనా ట్రై చేస్తే ట్రై జెయ్ మలగా కు హెయిర్ కనే గాదు మా ఇంటి దగ్గ దగ్గర వాళ్ళ అయితే ములగాకు ఒక ఎట్లా అంటే మాకు ఎక్కువ దొరకట్లేదబ్బా
అ ములగాకు బ్రతకడం చాల కష్టం ఇప్పుడు మునగాకనే కాదు ఆకు కూరల్లో ప్రతి ఒక్క ఆకులు ఒకప్పుడు స్పెషల్ డే బ్బా ఏ ఆకుని మనం తీసేయలేం అన్నిీ ఆకులు టేస్ట్ నే ఉంటాయి
హ్మ్ అంటే
పాలకూర ఉంది పాలకూర ఉంది సైలాగ చేసుకోవచ్చు పప్పులు వేసుకోవచ్చు మనము టమాట యేసి కర్రీ ల ఓల్డు చెయ్యొచ్చు ఇప్పుడు ఫతి ఆకు పతి ఆకు కూర లో టమాట వేసుకుంటాం
హ ఇప్పుడు గోంగూర పచ్చడి ఇప్పుడు మనం కర్రీలా కాకుండా ఆ
ఆకులు కట్ చేయడం అంత తొంద కూడా కర్రీ చేయడం ఫాస్ట్ అయిపోయింది
ంద్ర అదే కాని ఇప్పుడు గోంగూరు ఇప్పుడు కొంతమంది పిల్లలు డైరెక్ట్ తినరు కదా వాళ్ళకి ఖచ్చితంగా మనం ఇప్పుడు పిల్లలకి ఏం చేస్తామంటే మేము గోంగుట్ పచ్చళ్లాగా విడి చేేస్తాం మళ్ళా రోట్లో దంచిన పచ్చడి అంటే నాకు బాగా ఇష్టం. అందుకని ఇ. ఇగ రోట్లో ఖచ్చితంగా రోట్లోనే పచ్చడి దంచి పిల్లలు పెడతాం అనమాట పిల్లలు కూడా బాగా వేడి అన్నంలో మంచి గోంగూర పచ్చడి వేసుకుని తినుమంటే పిల్లల కు చా చానా మంచి తింటారా.
అవును అందులో ఇప్పుడు కొంచెం నెయ్యి ఏసి గోంగూర చట్నీ ఎసుకుని తింటే చాలా టేస్ట్ కూడా ఉంటది.
అవును ఇప్పుడు చూస్తే మనకి చిన్న చిన్న పిల్లలకి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి జంక్ ఫుడ్స్.
పుదీనా ఉందబ్బా పుదీనా ఇప్పుడు మజ్జిగ లో ఏసి తాగిన కూడా హెల్త్ కి చాలా మంచి. దంటారు ఇకడ పుదీనా కోతిమీర్ రా
హ్మ్
అల్లా ఏ కూరలో ఎసినా టేస్ట్ డిఫరెంట్ వస్తది. టేస్ట్ బాంటది మే
పుదీనా రైస్ లా కూడా చేస్తే మంచిది కంటికి. కే
అవును పుదీనా రైసు, ఇ పుదీనా, జ్యూస్ కూడా తాగుతారు కొంతమంది.
ఏదో ఒక్కడు కూడా మనం తీసేది లేదబ్బా.
అవునవును అబ్బా.
మ్
మీరు కూడా ఏసినట్టు ఉన్నారు కదా పుదీనా చెట్టు.
ఆ పుదీనా వేసాం కోతిమీర్ వేసాం.
మీకు చాలా మంచి ప్లేస్ ఉంది.
ఆ
అక్కడ మార్కెట్ లో దొరికేటట్టు బ మార్కెట్ దొరికి. ఎ కూరగాయల్లో ర. కలుస్తాయి కదా ఇంట్లో మనం ఫ్రెష్ గా తయారు చేసిన కూరగాయలు అయితే ఎలానికిం స్ లేకుండా మనం ఫ్రీ మంచిగా తినొచ్చు.
అవునబ్బా ఇప్పుడు ఆకూరలు మంచి చిన్న తొట్లల్లో ఇట్లా కూడా పెంచుకోవచ్చు.
అవును ఇప్పుడ ఎవరికైనా హెల్త్ బాగాలేదు అనుకో ఒక పార్క్కు తీసుకెళ్ళి పేషెంట్ అ అట్లా తీసుకెళ్ళినామనకో కొంచెం వాళ్ళు కూడా మైండ్ రిలీఫ్గా ఫీల్ అవుతారు.
అవును ఇప్పుడు మనం చిన్న చిన్న ప్లేస్ లలో మీకు ఒకవేళ టెర్రస్ మీద కొంచెం ప్లేస్ ఉంది అనుకో పాడైపోయిన బకెట్లు ఇట్లాంటివి
అ
దాంట్లో కొంచెం కొత్తిమీర. కొంచెం పుదీనా ఇప్పుడు ధన్యాలు ఇంట్లో దొరుకుతాయి కదా అట్లా. ఆహా వాయిస్ సిగ్నల్ లేదమ్మా.
అ ఓకే ఇప్పుడు మెంతులు వేసే మెటుకులో కూడా వచ్చింది బాబు.
అవునవును ధన్యాలు ఇట్లాంటికి కూడా.
ధనియాలు ఇస్తే కోతిమీర వస్తది కదా
అవును ఇంట్లోనే కదా మనకి ప్లేస్ ఎక్కువ అవసరం లేదు దానికి మనం ఫెర్టిలేైజర్స్ కానీ ఏం వాడం కదా ఎక్కువగా
అవునవును దైక కొత్తిమీరేమో కదండి పుదీనా పుదీనా ఒక్క చెట్టు వేస్తే మొత్తం ఆ ఇద్దామండి చెట్టుకు
ఎక్కువ పిల్లలు ఏ కర్రీ తింటారా మెంతుకూర అట్ల తింటారా ఆ ఏం కర్రీ తింటారు
చుక్కకూర పాలకూర తింటారు పిల్లలు
మా పిల్లలు కూడా బాగా ఇష్టం చుక్కకూర అంటే ఇట్టి టమాటా వేసుకుంటార
ఆ వేస్తాండి లైట్ గా ఒక టు త్రీ వేస్తాను అంతే అదే పుల్లగా ఉంటది కదా ఇంకా ఎక్కువ లైట్ గా వేస్తా
ఓకే ఓకే మా పిల్లలకి కూడా నేను చపాతీ చేస్తా కదా చపాతీలలో అట్లా కలిపి పెడతా
ఆహా అంటే పిండి కలిపేటప్పుడే ఇందులో వేస్తారా ఎట్లా
ఆ చపాతి పిండి కలుపుతాం కదా పిండి కలిపేటప్పుడే దాంట్లో మనం కొంచెం తోటకూర కలిపేసి పెట్టేయాలి
ఆ హ హ
ఆ తోటకూర కలిపేసి పెడితే అప్పుడు పిల్లలు తినేటప్పుడు కూడా దానికి కొంచెం టేస్ట్ డిఫరెంట్ ఉంటుందిగా మంచిగా ఇష్టంగా తింట్రు
అవును అవును ఇప్పుడు హైతహారంలో కూడా ఎక్కువ కూరగాయలు కూరగాయలులు వేస్తున్నారంట కదా
అవును మ మనకి దీనికి ఎక్కువ రిస్క్ ఉండదు పెద్ద పెద్ద చెట్లు అంటే మనకి ఇప్పుడు కొన్ని వంకాయ చెట్లు ఇట్లాంటి కోతులు ఇట్లాంటివన్నీ పాడు చేస్తయి కదా తోట కూర ఇట్లాంటివి అయితే మ రిస్క్ ఉండద్ దీనికి మనకి ఎక్కువ పురుగు చెదలు ఇట్లాంటివి పట్టవు కదా
అవునండి ఇప్పుడు ఇప్పుడు ప్రతి మొక్కకి కింద మందు పైన మందు పురుగు పట్టకుండా మందు అట్లా చల్లుతా ఉంటయి కదా ఇంక ఏం అవసరం లేదు
ఇంకేంటండి మీరు పూల మొక్కలు ఏమన్నా వేశారా
ఆ ఏశాండీ ఇప్పుడు ఈ మల్లె చెట్టును గులాబి చెట్టును రెండు వేశానండి
ఆహా అంటే ఎరువులు వేస్తారా లేతే ఎరువు కంపోస్టా లేకతే కొను వచ్చింది ఎస్తారా
మన ఇంట్లో కిచెన్ వేస్ట్ ఉంటది కదండి
వర్మి కంపోస్ట్ తయారు చేస్తారా మీరే హా ఓకే ఓకే
ఇప్పుడు ఈ రోజ్ చెట్టు ఏమో టీ పొడి టీ పొడి ఎక్కువ వేస్తారూ ఇప్పుడు ఎగ్స్ పైన పొట్టు ఉంటది కదా ఆ పొట్టుని పోడ్ పౌడర్ లాగా చేసేస్తానండి
బనానా లీవ్స్ బనానా వాడతాం కదండి దన్ తర్వాత పీల్ వస్తది కదా మనకి బనానా పీల్ అది వాటర్ లో టూ డేస్ అట్లా మీరు వాటర్లో ఉంచేసి థర్డ్ డే అట్లా వాటర్ వేసారనుకో అది కూడా ఫ్లవరింగ్ వస్తుంది మంచిగా ఇప్పుడు కనకాంబరం గాని మల్లె చె ఎట్లాంటివి ఉంటాయి కదా
ఫై చేస్తామండి ఫై చేస్తాను
ఉమ్ అది కూడ్ చాల్ మంచిదేటండి అది కూడా ఒక మంచి పెస్టిసైడ్ఏ ఆర్గనిక్
నేను ఏం చేస్తాను అంటే అండి డమ్ములోస్తాను ఒక డమ్ లో కిచెన్ వేస్ట్ అంత ఒక డమ్ లో వేసి వన్ వీక్ ఒక్సారి కా ఇప్పుడు యూరియా కల్పి వేస్తానండి
ఆ ఇట్లాంటి మనం చిన్న చిన్నవివన్ని హెల్త్ కి మంచి అండి మన హెల్త్ మనం చెప్పినట్ మీరు మానవ్ వా
పిల్లలు కూడా ఇ బాగ్ ఇష్ ఇంట్రెస్ట్ అండి చెట్లలకు డైలీ త్రీ టైమ్స్ ఆమ్ వాటర్ పోస్తారు పిల్లలు
ఆ అదే అదే అండి పిల్లలకి ఇట్లాంటి చిన్న చిన్న హ్యాబిట్స్ నేర్పిచ్చాలి అప్పుడే వాళ్ళకి కూడా కొంచెం ఇంట్రెస్ట్ అనిపిస్తే చెట్లు కూడా నాటకు నాటడం అనేది చెట్లు నరక్కుండా ఉండాలి చిన్నప్పటి నుంచి అన్నే ఇలాంటి గుడ్ హ్యాబిట్స్ నేర్పించాలండి పిల్లలకి మనమే
అవునండి అవును ఇప్పుడు కొన్ని చెట్లు అంటండి ఇప్పుడు మీరు అన్నట్టు చాలా టైం తీసుకుంటది కానీ మన ఇంట్లో పెరిగే చెట్లు తక్కువ టైమ్ లో పెరుగుతాయి.
అండి పిల్లలు వచ్చారు ఆడుకున్న వచ్చారు వాళ్ళు స్నాక్స్ చేస్తున్నాను సరేనా మళ్ళీ ఫ్రీ అయినప్పుడు మళ్ళీ ఒకసారి కాల్ చేస్తాను నేను.
ఓకే అండి ఓకే అండి.
ఓకే